చెప్పాలి ఏ ఎక్కడున్నావ్ బావున్నావా ఆ ఏం చేస్తున్నావ్ ఏం చేయ్ ను ఫోన్ చేస్తున్నా చీ ఏంది నువ్ ఇలా మాట్లాడుతున్నావ్
జోక్ చేసినారు నా ఫీలవకు
సర్లే పో ఇంత హెట్ చేస్తా అని ఎక్సపెక్ట్ చేయల నేను
మీ రూమ్ లో మీ ఫ్రెండ్ ఏం చేస్తుంది
ఏం లేదు కలినె
అ ఏంటారుణ ఎక్జాస్ ఏం లేవా మీకు మా టార్చర్ పెడుతునారు కాలేజ్ లో
అవునా అయ్యో ఎంత కష్టం వచ్చింది
ఏంటి మీ కాలేజీలో ఏమన్నా జరిగాయ విశేషాలు చెప్తావు కదా ఎప్పుడైనా చెప్పి ఏమన్నా
ఏం జరగలేదు కాబట్టి చెప్పలేదు నేను
ఏం జరగట్లేదు
ఆ అవును ఏం చెప్పాలి చెప్పు ఏం లేదు మాయమ్మా
నీ
ఇంతే మాట్లాడ్ రా ఫోను వాళ్ళు వాళ్ కర్మ మన కుండింటే బాగుండు కదా హలో చెప్పురా ఏం చేసున్నావ్
ఏం చేయలా నీర్ తో మాట్లాడుతూ ఉన్న ఇట్లా ఫోన్ మాట్లాడుతుంటే నా లవర్స్ నువ్వు చెప్పు నువ్వు చెప్పు చెప్పు చెప్పు అనేది
పాప తో ఏం మాట్లాడతారో ఏమొ కదా నాకు అర్థం కాట్లా
అవును
ఆ ఏం మాట్లాడతరో ఏమో నా కూడా బోరు ఫోను
ఏం మాట్లాడుతరాట్నో ఏమైనా ఉంటాయ దాంట్లో మాటలు నువ్వుంటే ఏం చెప్పు కాము నన్ను చెప్పు వాన్ తో నేన్ నేహాని
అలా అంటే ఎలార చెప్పు
ఏం చెప్పాలర్ణ ఏం చెప్పలేకపోతున్నా
ఓహో
ఎన్ని గంటలకు పడుకుంటావ్ నువ్వు
అవుది
వెన్ని ఎక్కువ ఎండగా ఉంది కదా బయట
ఆ వస్తది నేను ఉన్నాను కదా కూల్గానే ఉంటది నేను ఉంటే కూల్గానే ఉంటది
నువ్వుంటే కూల్గా ఉంటదా నువు వేడి కదా నువ్వుంటే కూల్ ఎటున్టది ఉందే
నేను వేడి కాబట్టి ఆటోమేటిక్గా కూల్ అవుద్ది లే
ఊహు ఏం చేస్తున్నవ్ ఏంటీయో సౌండ్లు వస్తున్నయి
హా నువ్ చెప్తే నవ్వుతావ్ అందుకే చెప్పను నేను
నవ్వతో అయితే మాట్లాడుకోవాల్సిన విషయం మే లే
అందుకే అబ్బా నువ్వు నవ్వుతావని చెప్పలేదు ఉ హ్మ్
విజయ విజయలక్ష్మీ ఫోన్ చేయట్లేదే నాకు ఛీ మాట్లాడునువ్వే
ఆహా
రేపటికి రెండు కాల్స సరే కార్య యాప్ గారండీ ఒక ఇరవై ఐదు కాల్స్ పెట్టండి నాకు నా వరకు ఇరవై కాల్స్ కాదు ఇరవై ఐదు కాల్స్ పెట్టండి
జస్ట్ ఫర్ ఫన్న
తన పేరు ఏదో ఒక పెట్టు సాయమ్మో బోయమ్మో ఏదో ఒకట్ ఆ ఏంటరుణ చెప్పు అరుణ
అరుణ ఐ మీన్ అరుణ అన్నది మా వా అంటే నేం తెలుసా
అరుణానా ఆ అరుణ
వాళ్ళమ్మ పేరే
ఎంత ఇష్టం నీకు మీ అమ్మ పేరు ఆహా మీ అమ్మ పేరు గాదా
పేరు ఆ
అయితే ఉంచగాని నేను ఇంకా మీ అమ్మ లేకపోతే మీ అత్
అత్తమ్మ పేరు పెడదామంటే మా ఆయన యాక్సెప్ట్ చేయలేదు అరుణ అనేది గబ్బు పేరు కాదే అదే మా అత్త పేరు పెడదామంటే మా ఆయన యాక్సెప్ట్ చేయలేదు అరుణ న అది
నీ పేరేన్నా అరుణ నీ పేరు విజయలక్ష్మి
ఏంది నువ్ నా పేరు తెలీకున్న మాట్లాడుతున్నావా విజయలక్ష్మి మా అత్త
ఓహ విజయలక్ష్మి మీ అత్తా
లక్ష్మి అనేది ఎంత ధనం బాగా వస్తుంది పెట్టుకుంటా అంటే ఆహ నో అన్నారు
ఉమ్ అందుకని అరుణ అని పెట్టార అరుణ కూడా బాగుందిలే ముందనిపిలేదు కాని బాగా ఇప్పుడు నార్మల్ బాగా అనిపిస్తుంది అరుణ అరుణ అని మళ్ళీ విజయలక్ష్మికి ఇచ్చినట్టున్నావ్
విజయలక్ష్మి ఏంది నువ్వు ఆర్ణతో మాట్లాడుతు
షమికి ఇచ్చావా మీరన్న మార్చుకుంటే నాకు నాన్ స్టాప్ కొట్టుడు చేసారు
ఊయ మా ఫోన్ పోందడుసంత
అ
కస్మూర్ దర్గా ఇది ఫోన్ మెసేజ్ వ
అట్లా అనొద్దులే అరుణ అరుణ నీ పక్కనమ్మాయి బాగా డిస్టర్బ్ చేస్తుంది
డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను ఇష్టం ఇష్టం ఇ ఇంకా ఎంతసేపు ఉంది
ఇంకా ఎంతసేపు ఉందిలే ఇంకా ఫైవ్ మినిట్స్ మాట్లాడు ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది నీకు
బ
అరునా ఫైవ్ మినిట్సే మాట్లాడావు
సుమాకలే
ఫస్ట్కింగ్ వాళ్ళు పెంంచాల్సి ఉందిే ఆడ మాట్లాడే వాళ్ళకి కీ క నిన్న ఐదు నిమిషాలకి కట్ చేస్తారు కనీ ఏడు నిమిషాలకి ఈ రోజు ఎ పది నిమిషాలు మాట్లాడితేనే కట్ చేస్తున్నారు నా
నమస్కారం
నా శాపగా మాట్లాడ సోది మాట్లాడుతున్నామని ఉంచుతుండు
వాళ్ళకు నా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టుంది
ఆ సబు మాట్లాడుత వళ్ందో మాట్లాడుతాను తదిస్త సరే ఏం చేస్తున్నా వారుణ
నేను తింటున్నా
న టైమ్ లో తన్నావా న కూడా ండాలి అరున ఆంట్ల అవుతుందని మరుగ మా ఒక అమ్మాయి అయితే ఇప్పుడు ఎద ఒక టాకలాంటది అదా నీ పక్కన ఎవరు ఓవరు చేస్తున్నారు
హై శృతి కాద మాట్లాడంత మాట్లాడదాబట
శృతి కావ్యనా మీ ఫ్రెండ్స్ నాకు పరిచయం చేసేవాళ్ళు నన్ను వదలట్లేదు
అవునా బాగుంటారు వాళ్ళు బాగా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడాలంటే అదృష్టం ఉండాల
అవును ఇప్పుడ ఎవ చేస్తున్న పుణ్యం నువ్వు నా ఫ్రెండ్ గా దొరకడా నీ పక్కనన్న అమ్మాయి నా ఫ్రెండ్ గా దొకడా
ఏేమనుకు దృష్టమన్నా అకే